హలో
ఆ చెప్పండి
హాయ్ ండి
హాయ్ అం
ఎలా ఉన్నారండి
మేం బాన్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ బావున్నామండి ఎలా అయిందండి ఈరోజు
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇలానే టెర్రస్ పైట వచ్చాం సన్ రైజ్ చూస్తాము అని చెప్పి
ఆ
ఎలా ఐందండి ఈ రోజ మీకు రోజ ఎలా గడిచింది
నార్మల్గానే అండి మీకి
ఆ మాకి నార్మల్ అండి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి.
అవునా
ఆ
ఏం ఎగ్జామ్స్ అన్ని మీకు దాస్ సెమ్మా
మిడ్ ఎగ్జామ్స్ అండి
ఆ ఏ సెమ్ అండి మీరు
ఆ మేము ఇప్పుడు సిక్ ఫిఫ్త్ సెమ్ చదువుతున్నామండి
ఆ ఓకే
మీరు బ్యాచలర్ చేస్తున్నది
ఆ అవునండి
ఏ కోర్స్ తీసుకున్నారండి మీరు
పిఎస్సి జనరల్ అండి మీరు
ఆ మ సైబర్ సెక్యూరిటీ అండి
ఆ ఓకే ఇంకేం చేయాలండి ఇప్పుడు
ఏం లేదండి తిరగా రేపు ఒక ఒక సబ్జెక్ట్ ఉంది దానికి కొంచం ఇప్పుడు బ్రేక్ మ ఇద్దామని అని చెప్పి
హ్మ్
ఎలా నడుస్తుందండి కాలేజ్
నార్మలే అండి ఫుల్ టార్చర్ ఉంది కాలేజ్
మా కాలేజ్ లోనూ అదే అండి ఎప్పుడు చూసినా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్
ఉ
జెక్టో అసైన్మెంట్ ఇవే అండి.
ఊ ఇంకేం చేయాలండి ఇప్పుడు
ఏం లేదండి ఊరికే అలానే ఉన్నా ఎకు మన్న అలవాటు ఉందా మీకు
ఆ ఏం లేదండి మీకు
అప్పుడప్పుడు కాఫీ అండి ఏమైనా ఆ
ఆ అ ఇంకా ఎగ్జామ్స్ టైమ్ లో తాగుతానే ఉంటారా మీరు
అవునండి కొంచం స్లీప్పోవడానికి అలా త తాగుతుంట
ఊ
ఏం తిన్నారండి మధ్యాహ్నం
మధ్యాహ్నం దోస అండి మీరు
నేను అన్నము సంబార్ తిన్నామండి పప్పు అలా
ఆ మీ స్టేయింగ్ పిజీ నా
ఆ లేదండి హాస్టల్ లో స్టే చేసున్నాం.
ఆ ఓకే బాగుంటాదా మీకు ఫుడ్
ఫుడ్ ఏమో పర్లేదండి స్టార్టింగ్ లో బానే ఉండే ఇప్పుడైతే చాలా దారుణంగా ఉందండి.
ఊ ఊ
అప్పుడప్పుడు ఫుడ్ ఫెస్ట్ చేస్తూ ఉంటారు హాస్టల్లో
ఆ
అప్పుడు ఒక్క రోజ అయితే మంచిగుంటుదండి. టూ మంత్స్ కి అ త్రీ ఒక్కసారి తెచ్
ఆ చికెన్ అట్ ఇట్లా ఏమన్నా పెడతారా మీకి
ఆ అండి వెజ్ నాన్ వెజ్ ఫుల్ అన్లిమిటెడ్ ఉంటుంది.
ఆ
ఆ బానే ఉంటుందండి హాస్టల్లో రైన్బోట్ ఉంది అఔట్డోర్ గేమ్స్ ఉంటుంది.
మీరేమన్నా ట్రిప్పు అట్లా వెళ్లారా
ఆ ట్రిప్పు ఫ్యామిలీతో ఎక్కువ వెళ్తున్నాం అన్ వెల్లాం అండి.
ఊ
తారా ఫ్రెండ్స్తో
ఆ వెళ్ళామండి మేము ఫ్రెండ్స్తో
ఏ ప్లేసెస్కి వెళ్ళారండి.
బెంగళూర్ లో చదువుతాన్నాం కాబట్టి ఇంకా బెంగళూరు సైడే వెళ్తాం నంది హిల్స్ టెంపుల్స్
ఓ సౌత్ సైడ్ సౌత్ కర్నాటక సైడ్ ఏ ఏ సీజన్ లో ఎలారండి నంది హిల్స్ కి
మందిీస ఏమో గుర్తులేదండి
అది బాగుంటుందండి ఆ సైడ్ ట్రక్ ట్రెక్కింగ్
ఆ అవునండి మంచు హిల్స్ అన్ని బాగుంటాయి
టెంపల్ ఏమన్న ఉం
ఆ టెంపుల్ మధ్యలో ఉంటది కొండ పైకి ఎక్కాల
ఓహ
నెక్స్ట్ వ్యూ చూడ్డానికి అక్కడ సన్ రైజ్ సన్ సెట్ చూడ్డానికి వెళ్తారు అందరు
ఆహా ఏం దేవుడు ఉంటుందండి అక్కడ
అక్కడ ఏదో అమ్మవారండి
ఇంళ్లారండి చాల కుంటే
లేదు ఫ్రెండ్స్ కావచ్చ అంటే ఇంగ బైక్ సెట్ చేస్తామనీ
మంచి
ఆ అవునండి మీరు ఫ్యామిలీ టైప్ ఎక్కడికి ఎళ్లారండి ఏ ప్లేసెస్ కవర్ చేస్త సర
రీసెంట్ అంటే మంత్రాలయం ఎల్ల మండి మంత్రాలయం కెళ్ళి మధ్యలో చిన్న చిన్న ప్లేసెస్ లో ఆగి ఒకత్రీడే సచ్చ అండి
ఆహా లేదండి మేము వెళ్ళలేదు మాకి చాలా దూరం అవుతది
నైట్ ప
ఆ
ఈ సారి ఏదో ప్లాన్ంటే ఫ్రెండ్స్ తో ప్లాన్ చేయండి టెంపల్ అది
ఆ వెల్దామని ఇంకేంటండి విశేషాలు
కాలేజ్లో ఎగ్జామ్స్యే పెద్ద తలకాయ్ నొప్పి
మూవీస్ ఎలా మూవీస్ చూస్ కరెక్టే మీరు చానా ఎలాంటి టైప్ మూవీస్ ఇంట్రెస్టుందెక్కువ
ఏవి రిలీజ్ అయితే అవి చూసైడమే అండి సిరీస్ గానీ మూవీస్ ఫ్రెండ్స్ ఏది బాగుంది అంటే అది చూసి సైడ్ వెనక
ఓ రీసెంట్
రీసెంట్గా ఆ విష్ణు విన్యాసం మూవీ చూసా
ఎలాంటి మూవి అండి చూడోచ్చా ఫ్యామిలీ తోన లేకుంటే ఫ్రెండ్స్ తోన
ఆ ఫ్రెండ్స్ తో చూడొచ్చు మొ మొత్తం కామ్డీ సీన్స్
ఆహా అవు
ఈ జనరేషన్ కైతే బాగా ఇంట్రెస్టింగ ఉంటదండి ఆ
నేను రీసెంట్ మొన్న రీరిలీజ్ జైంది కదా
బాహుబలి
అహ బాహుబలి కాదండి రీసెంట్ కు ఎవరిదొ రీ రిలీజ్ అయింది కా ఆరంజ్ త్రీ మూవీనా
ఆ ఆరెంజ్
ఆ ఆరెంజ్ అది చూసానండి
ఉమ్ త్రీ మూవీ కూడా ఈరోజు లేై లే అ
ఆ అవును త్రీ మూవీ కూడా చాలా బాగుంద
సాంగ్స్ బాగా ఇష్టం దాంట్లో
చాలా బాగు ఆ ఒక ఒక పాట అయితే అ నుంచి భయమైతుందండి
ఆ అవును సైకోతార ఆడతా అంటాడు
కానీ నాకు భయపడలేదండి భయపడ్డాము
కాంచరాడ ఏద రిలీస్ అయింది కదండి మీరు వెళ్ళలేదా
ఏదండి
కాంచనా కాన్ంచనా
ఆంజ లేదండి ఎగ్జామ్స్ నడుస్తుంది అప్పుడు కుదరలేదు
ఆ మీకు హరార్ మూవీస్ ఇష్టమా
ఇష్టమే కొంచెం భయ మందింది చాలా ఫ్రెండ్స్ తోనే చూస్తామండి మూవీస్ నేను ఇక్కడ ఇప్పుడుకి వచ్చ తీసుకొచ్చప్పు ఇక్కడే ఎక్కువ వాదర చూస్తున్నా
ఉ
కుకింగ్ వచ్చా అండి మీకు
తిన్నా వచ్చ అండి వంట చేయడం రాదు మన ఆ పేజీ జిలో ఫ్రెండ్స్ అన్ని పెడతారు తినడం కడగడం అంతే మన పని
ఆ నేను కూడా అంతే అం వీకెండ్ వస్తే ఇంకేం ఉండదు వాళ్ళు చేసి పెట్టడము కుట్ట అది తడం పనుకోవడం
హ
సూకృత మాలాప్పురు
ఇంకా బోర్ కొడితే ఫ్రెండ్స్ అలా వాకింగ్ వెళ్ళడం
ఆ బాగుంటుంది ఈవినింగ్ చాలా ఇం కూడా
ఆ అ ఈవినింగ్ ఎక్కువ వెళ్తాం మార్నింగ్ అంటే లేవడం అవ్వళ మావళ్ళ
అ ఎగజామ్స్ టై మార్నింగ్ లేవమండి వాకింగ్ అంతా అ ఇంకేనండి రీసెంట్ గా కాలేజ్ ఏవి ఫస్ట్ లేదా
మా కాలేజ్ వెస్ట్ కాలేజ్ అండి ఏం చేయరు ఫెస్టివల్స్
అ
ఫంక్షన్స్ గానీ ఏమి ఉండవు మా కాలేజీ
మా కాలేజ్ పర్లేదండి అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు బట్ సెవెంటీ ఫైవ్ అటెండెన్స్ మెయింటైన్ చేయడం కస్టమ్ అండి
ఆ అవును అది ఫుల్ టార్చర్ గా ఉంటది
అవునండి ఇప్పుడు ఏ చూసినా అటెండెన్ ఫైవ్ సథవంటీ ఫైవ్ అంటారు
అటెండ్ అయితే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పెరుగుతుది ఆప్సెంట్ అయితే ట్వంటీ పర్సెంట్ పోతుది
అవునండి సేమ్ మాక్కూడా అలానే ఉంటుంది ఆ వీక్లీ ఒక ఇంక పెద్ద తలకాయ నొప్పి
ఆ ఇంకేం చెయ లేక టన్ కావాలండి
ఆ
మ్
ఎలా రాస్తారండి ఎగ్జామ్ ఈ రోజు
ఆ పర్లేదండి పాస్ అయిపోతాం
ఏదు ఉండే అండి
మాకు మ్యాస్ అండి మీకు
మాకు సైబర్ సెక్యూరిటీ
హలో
అండి వినపడుతుందా
నాకు వినపట్టలేదండి
సరే అండి ఆ కొంచెం చిన్న పనుంది ఇప్పుడు ఇనపడుతుందా హలో హలో ఐనపడుతుందండి ఇప్పుడు